హలో హలో
హలో
మేడం ఆ మేడం బాగున్నారా
బాగున్న అండి మీరు బాగేనంత
ఆ బానే ఉన్న మేడం మీరేం చేస్తున్నారు ఆ బాగున్నా మేడం ఏం చేస్తున్నారు
ఊరికెనే కూర్చొని ఉన్నా మేడం ఇప్పుడే వర్క్
చెప్పండి
అ
స్కూల్ లో గెట్ టుగెదర్ పా మ్ అదే ఒకసారి మేము కూడా చెప్పి ఇన్వైట్ చేద్దాం అని మీకు కూడా చెప్దాం అనేసి కాల్ చేసింది
ఆ మీ స్కూల్లోనా మేడం తప్పకుండా వస్తానండి తప్పకుండా వస్తా
చెప్పండి మీరు ఇంత ముందేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా మేడమ్ మీ గెత్టు గెట్ టు గెదురు పార్టీది మేమైతే ఇదే ఫస్ట్ టైం మీ
ఆ బా ఉండంగా ఏమున్న ఇది మొన్న రీసెంట్గాగా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ క్రితము మేము అంటే మా స్కూలు అంటే ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా కలిసి మేమే పెద్దగా గెట్ టు గెదర్ పార్టీ ఒక పెద్ద ఫంక్షన్లున్నాయి చేసుకున్నాం అండి
ఆ అది ఎలా ఎలా మేడ కొంచెం ప్ర్లాసెస్ మాకు చెప్తారు అంటే ఎట్లా గ్యాదర్ చే యాలి అక్కడ
ఏం లేదు మేడం ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరి ఫోన్ నెంబర్లు మన దగ్గర పెట్టుకోవాలి
హమ్
అందరి మన దగ్గర ఉండడానికి అవకాశం లేదు కదా అండి
లేదు లేదు
లేనప్పుడు ఏం చేయాలంటే ఒక మనం మన నలుగురు ఫ్రెండ్స్ ను వాళ్ళ నెంబర్ కని అరే మనకి ఇంకా వాళ్ళున్నారు వాళ్ళ నంబర్లు మీ మీకు తెలుసా అని వాళ్ళ వాళ్ళ ద్వారా ఇంకో నలుగురు గ
నలుగురివి తీసుకోవాలి
ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదండి మనం గెట్ టుగెదర్ పార్టీ అదే ఏర్పాటు చేసుకుంటా అన్నప్పుడు మనం నలుగురం కలిసి అది మనం అందరం గెట్టు గెదిదారు పార్టీ చేసుకుంటున్నాం కదా మరి మనం వాళ్ళకి ఫోన్లుట్లా చే తీసుకోవాలి నా దగ్గర అంతమంది లేవని
అవును ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నెంబర్
ఆహ్ చే తీసుకుంటాం తీసుకున్నాక మన ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళే ఇంకా వేరే వాళ్ళే కొంతమంది ఉంటాయి
అవునా ఉంటాయి
వాళ్ళకి వాళ్ళు కాల్ చేయమని చెప్పాలే ఆహ్ అ అలా అలా అ అ అలా మనం ఉన్న ఫ్రెండ్స్ అందరి కవర్ చేసుకొని ఒకసారి అందరము
అట్లంటే ఇప్పుడు టెన్త్ వరకే చేద్దాం అనేసి అనుకుంటున్నాము
ఆహ్
టెన్త్ క్లాస్ ఓన్లీ టెన్త్ క్లాస్ వరుకు
టెన్త్ వాళ్ళనే ద టెన్త్ క్లాస్ వాళ్ళు మా దగ్గర అయితే వన్ థర్టీ మెంబర్స్ ఉండే మేడం
ఆహ్
మేము
ఈ మెంబర్స్ గా ఇంకా స్కూల్ స్టాఫ్ వచ్చేసి మొత్తం సెవెన్ మెంబెర్స్ టీచర్స్ ఉండే
ఉమ్
సెవెన్ ఆర్ టెన్ నీగా అందరితో కలిసి టెన్ మెంబర్స్ ఉండేది
హ్మ్మ్
మో త్తం ఒక హండ్రెడ్ అనుకోండి
హమ్ మా దగ్గర అయితే టీచర్స్ తోటి ఉన్నా మా వాళ్ళు దగ్గ టూ వన్ ఫిఫ్టీ ఉండే మేడం మాది పెద్ద స్కూలు
ఆహ్ఎంత మంది మొత్తం
వన్ ఫిఫ్టీ అండి
వన్ వన్ ఫిఫ్టీ అంటే మీరె ఏ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అం అంటే కర్రీస్ పరంగా రైస్ పరంగా
లేదు మేడం అందరం కలిసి ఒకసారి మాట్లాడుకున్నాం కూర్చొని తర్వాత ఎట్లా అంటే ఇప్పుడు ఒకరి ద్వారా ఒకరిని తెలుసుకొని తర్వాత ఎట్లా చేసుకోవాలే ఏం చేసుకోవాలే
ఒక టీం ఒక టీం లాగా ప్రిపేర్ అయ్యారా
ఉమ్ ఒక టీమ్ లాగా ప్రిపేర్ అయినాం ప్రిపేర్ అయినంక తర్వాత తర్వాత అందరం కలిసి ఒకక్కడ కూర్చొని మాట్లాడుకున్నం అని అందరం కలిసి మన ఫోన్ లో గ్రూప్ కాల్ ఉంటది కదండి గ్రూప్ కాల్ యాడ్ చేసుకో ఆ గ్రూప్ కాల్ యాడ్ చేసుకున్నాం ఆ గ్రూప్ కాల్ ద్వారా నే ఇ టైనకి చేస్తా మీరు అందరు లిఫ్ట్ చేయండి ఎంతమంది చేస్తే అంతమంది ఈ సమయానికి చేస్తా అని ఒకసారి గ్రూప్ కాల్ లో మెసేజ్ పెట్టినాం
మెసేజెస్ చేసుకు కుంటు ఆ మెసేజెస్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిరా
గ్రుప్ కాల్ ద్వారా పాజ చేస్తే వా టాయానికి వాళ్ళు ఖచ్చితంగా మేము కాల్ చేయంగానే వాళ్ళు లిఫ్ట్ చేససిండ్రు ఎట్లా చేసుకుందాం మేము మని ఆ గ్రూప్ కాల్ ద్వారా చర్చించుకున్నాం
ఆ
ఎవరన్నా ఇస్తారా దాతలు లేకుంటే మనమే పెట్టుకోవాలా ఖర్చులన్నీ మన మనం టీచర్స్ టీ
అయితే మేడం మా వాళ్ళ ఏమంటున్నారంటే టీచర్స్ అయితే అమౌంట్ అవసరం లేదు ఓన్లీ స్టూడెంట్స్ వరకే మనం
మేడం టీచర్స్ ను మేము గూడ అడగలేం మేడంమ్ టీచర్స్ ఎట్లా అడుగుతాము టీచర్స్ కే మనం సన్మానం చేయా
అయితే కొందరు అంటున్నారు కదా కొంతమంది టీచర్స్ సో మేము కూడా ఇస్తామా అనేసి వస్తున్నారు అట్లా వచ్చినప్పుడు మనం తీసుకుందామా లేకపో వద్దు అని చెప్పాలి కదా అనేసి అంటున్నాను
అబ్బా టీచర్స్ నాక నా ఒపీనియన్ చెప్పానండి టీచర్స్ దగ్గర చేసుకుంటే మనము ఆ ఆ గెట్టుగెదర్ పార్టీ చేసుకోవడానికి విలువ లేదు
అవును మేడం అయితే వాళ్ళ టీచర్స్ ఏమంటుందంటే ఒక ఇద్దరు మాకు కూడా కొం కొంచెం పార్టీ ఎంజాయ్ చేయాలని ఉంటది కదా అందుకోసమే మేము కూడా ఇస్తున్నాం తీసుకోండి అనేసి కోర్ చేస్తా ఉన్నాను అయితే మా వాళ్ళ మేమందరం కలిసి వద్దు మేము అలా తీ తీసుకోమని చెప్పి మేమంటున్నాం
హ్మ్మ్
అంటే ఇప్పుడు తీసుకోకపోవడమే బెటర్ అంటారు కదా
అవును తీసుకోకపోవడమే బెటర్ తీసుకుంటే మనకి ఆ గెట్టుగెదర్ పార్టీకి అర్ధ మ ఉండదు మేడం టీచర్స్ ని మనమే టూ స్టూడెంట్ అంతా జమ చేసుకోని అమౌంట్ ఎంత వేసుకుందాం మనిషికి ఒక వెయ్యి రూపాయల రెండు వేలా ఆ మనకి ఎంత ఖర్చుస్తుది టెంట్ హౌస్ క ఎంత ఖర్చుస్తుంది పెద్ద ఫంక్షన్ ఎంత వస్తుది మన ఫుడ్ి ఎంత వస్తుది ది
మీరు తీసుకున్న మేడం మీరు తీసుకున్న ఫంక్షన్ హాల్కి ఎ ఎంత అమౌంట్ ఇచ్చిడు వీడు
ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చినామ్
ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తే మీరు ఈచ్ వన్ ఎంత వేసుకున్నారు
ఈ ట్వంటీ ఫైవ్ ౌజండ్ మళ్ళీ గురువులకు సన్మానం చేయడానికి వాళ్ళకు షాల్వలు వాళ్ళకు ఇంగ మేమంటే సూ మాకర్ చు తర్వాత భోజనం ఖర్చు ఇవన్నీ ఉంటాయి కదా మేడం వాటర్ ఖర్చు ఇవన్నిటికిీ మనిషికి వేయి రూపాయలు వేసుకున్నాం మేడం
మ వన్ట్ంటీ మెంబర్స్ వచ్చారా మేడం
ఆ మాకు వన్ ట్వన్ కాదు కరెక్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ ఏమో చనిపోయిరు వన్ ట్వంటీ ఫైవ్ ఏమో వచ్చిరు మాకు
ఆహా చాలా మందిిన గ్యాదర్ చేసిరు
కొంత మందిని గ్యాదర్ చేసినం ఒక ట్వంటీ మెంబర్స్ ఏమో మనకు జెప్పినా షార్ సార్ వాళ్ళు అచ్చిండ్రు
అయితే ఇప్పుడు మేడం మీ దగ్గర వన్ ట్వంటీ మెంబర్స్ అమౌంట్ మొత్తం ఎంత అయింది
వన్ ట్వంటీ కి చూడండి టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అయింది మంత్స్ కి టూ థౌజండ్
అందులో నుంచి ఆ అందులో నుంచి ఇగా ట్వంటీ ఫైవ్ ఇగా ఆస్
ఒకా కేవలము ఫంక్షననాల్ కేెండి ట్వంటీ ఫైవు
ఆ మరి ఫుడ్డు మెస్ కు ఒక వన్ ఫిఫ్టీ దాకా పెట్టిది రాద
ఆ ఆ ఫుడ్డు ఫుడ్డు ఫుడ్డు మంచిగా పెట్టినం మేడం ఎందుకంటే మనం ఎప్పుడు కలవం గదా ఆ స్వీట్స్ ఒక మూడు రకాలు పెట్ తినము తర్వాత పొద్దున ఉదయము టిఫిన్లు అంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుండి వస్తరు గదా ఆ టిఫిన్ పెట్టి నమ్ ఉదయం పూట టిఫిన్ పెట్టినాము తర్వాత మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసినము సాయంత్రం నాలుగు గంట్లకి స్నాక్స్ ఏర్పాటు చేసుకున్నాం
ఇక ఉన్నంత సేపటి వరకు మధ్య మధ్యలో బ్రేకపు ఇచ్చుకుంటూ మీరు స్నాక్స్
ఆ పెట్టినాం స్నాక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ దీ లాస్ట్కి తర్వాత మళ్ళీ ఆడ్ నా వ్యూసుకు దానికి దేనికి అన్ని ఖర్చులకు ఇగ ఆ అచ్చిన అమౌంట్ ఖర్చు చేసుకున్నాం మేడం
ఇప్పుడు ఒకవేళ మిగిలిన్ మిగులుతదా మేడం మళ్ళీ ఏమైనా
ఏ ఏం మిగులదు మేడం ఏమన్న మిగిలినా గూడా ఇప్పుడు మా దగ్గర ఎట్లున్నదో చెప్పన్న మేడం మేము ఫ్రెండ్స్ అందర్ ము ఒక గ్రూప్ గా తయారయి ఒక గ్రూపు లో మనిషికి ఐదు వందలు రెండు వందలు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు వెయ్యి మన్ చెప్తం మేం ప్రతి నెలా వేసిన అమౌంట్ ఎక్కడ ఉంటది అది బ్యాంకు లో ఉంటది ఒ ఒకా ఇద్దరు అకౌంట్స్ ఆ వేసిన తర్వాత బ్యాంకు లో వాళ్ళు ఎసిందా ఏమైనా మిగిలింది కూడా బ్యాంకులు వేస్తాం ఎవరికన్నా ఇప్పుడు పెళ్లిళ్లు ఉంటయి గదా మేడం
ఆ
పెండ్లిలు లేకుంటే ఎవరైనా చావులు ఎవరైనా ఏమైనా యాక్డెంట్లు ఉంటయి గదా వాటికి ఇండ్లకెళ్ళి గ్రూపులకెళ్ళి మళ్ళీ మా సొంతం చేసుకోము ఒక మళ్ళీ మా పది మందిని అడుగుతాం ఇగ వాళ్ళ ఇంట్లో ఇది ఉంది మనం ఎల్ దామా మరి ఏం పెడదాము అండ్లకెళ్ళి తీశి మా మన సొంతంగా పెడదామా లేదు మేడం మన ఎక్కువ డబ్ ఉన్నదని డిస్కర్షన్ చేసుకున్న తర్వాత అండ్లకెళ్లి తీసి ఏదైనా ఒక గిఫ్ట్ గిఫ్ట్ రూపకంగా కొని పెడతాం
అంటే ఇప్పుడు మీరు పర్సనల్ గా పెట్టకుండా అందులో నుంచే తీసి మీరు అ ఎవరికైతే హెల్ప్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చేస్తరు
అవును
పార్టీలో అదే మేడం నేనయితే ఇంతవరక్ పార్టీకి ఎప్పుడు ఎల్తలేదు అదే తెలిసిన వాళ్ళని అడిగి తెలుస్ ప్లానింగ్ అనేది ఉండాలి గదా
అవును మేము ఇప్పటికి రెండు సార్లు పెట్టుకున్నాం మేడం ఒకసారి పెద్దెత్ ద్దున పెట్టుకున్నాం గెట్టుగెదర్ పార్టీ ఒకసారి నార్మల్గా ఒక మా లేడీస్ లేడీస్ వరకే పెట్టుకున్నాం
మేమయితే కొంచం గ్రాండీగనే చేద్దామని అనుకుంటున్నాం మరి ఎందుకంటే చాలా చాలా ఇయర్స్ మినిమం టెన్ ఇయర్స్ అవుతుంది టెన్త్ అయిపోయి ఇప్పటి వరకు అయితే ఒక్కరు గూడా ఇలా పెడదాం అనలే ఎవరన్లే
ఆ
అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చేసరికి హాలిడేస్ ఉంటయి గదా ప్రతి ఒక్కరికి ఇంకా వన్ మంత్ ఉంది నీక్ స్కూలు
అవును
ఆ అయిపోగానే ఒకసారి కలుద్దాం అనేసి ఫ్రెండ్స్ కాల్ చేసి ఉంటే అసలు ప్రాసెస్ మనకు తెలవదు కదా అనేసి మీకు కాల్ చేస్త
ఊ మేమైతే ఇప్పటికి రెండు సార్లు పెట్టుకున్నాం మేడం ఒకసారి మాత్రము పెద్ద ఎత్తున మొత్తం జెంట్స్ ఊ లేడీస్ ఊ మా సార్లతో పెట్టుకున్నము ఒక్కసారి మాత్రము ఆ వట్టి కేవలం మా లేడీస్ గ్రూపే
లేడి గర్ల్స్ వరకే మొత్తం చేసుకున్నారు
ఒక్కసారి మాత్రం పెద్ద ఎత్తున చేసినాం అప్పుడు ఎంత వచ్చింది మన లేడీస్ చేసినప్పుడు ఒక సిక్స్టీ థౌజండ్ దాకా వచ్చింది అంటే లేడీస్ లేసే కాబట్టి
సిక్స్టీ ఇప్పుడు మీరు టు లాక్స్ ఎబో ఎక్కో ఐంది కదా మేడం మళ్ల మీరు పెట్టుకున్న పార్టీ అందులో ఎంత మగిలింది
అంత ఎంత మిగిలింది ఏ టెన్ థౌజండ్ ఓ ఫిఫ్టీన్ థౌజండ్ ఓ అంత మిగిలింది మిగిలింది చెప్తున్నా కదా మేడం అకౌంట్ ల వేసిన
అంత ఇక మిగిలింది మళ్ళీ ఎవరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్
ఏ లేదు లేదు అలా చెయ్యం మేడం మేము మళ్ళా మళ్ళీ అదంతా పి పెద్ద ఆ ప్రాసెస్ అదిగా
ఆ ఆ ఇక ఆళ్ళు ఉంటే మాత్రం ఇంకెవ్వరికంటే వాళ్ళకి హెల్ప్ కోసం ఇస్తానే ఉంటరు
మాలోచన బాగుందా
ఆ బానే ఉంది మేడం అయితే ప్రాసెస్ అయితే ఇలా ఉంటది అంతే గదా
అవునవును
థ్యాంక్ యూ మేడం చెప్పినందుకు
ఓకే మేడం
థాంక్ యు
థ్యాంక్ యూ